హలో
బావున్నావ
బాగున్న మీరు బాగున్నారా
ఉమ్ బాగున్నాం ఏం చేస్తున్నారు
అబ్బా ఇద్దరం ఒకేసారే పడుకొని లేచాము ఇందాకే ఇందాకే పడుకొని లేచా అమ్మా ఇందాకే ఎక్కువ ఫ్రెష్ అవుదామని అనుకుంటాల్
హాస్టల్లో ఉన్నావా
ఆ అవును
ఉమ్
మీదయిపోయింద ప్రాజెక్టు
ప్రాజెక్ట్ అంటే మినీ ప్రాజెక్ట్ అయిపోయింది
ఉమ్
ఇంకో మినీ ప్రాజెక్ట్ ఇచ్చారు మినీ ప్రాజెక్టు టు
మినీ ప్రాజెక్ట్ అన్ని ఇ చేసేస్తా ఉన్నారు మాకు అసలు ఏమీ లేదు సిఆర్టీ లో చేస్ సెవంతే ఒకటి మళ్ళీ ఇం ఎక్కడ స్మాల్ బ్రిడ్జ్ లో
ఇదే షూ ట్రస్ట్ అనేసి ఎంబడేడ్స్ ఇస్తుంది ఇంటర్న్షిప్
ఆ ద ఇంకా పెట్టారు మాకు కూడా స్మాల్ బ్రిడ్జి ది ఆహా నాకు కూడా అంతే స్మార్ట్ బ్రిజ్లో పెట్టారు ఉమ్ మీరు టాపర్స్ మీరు టాపర్స్
మూసుకొమ్మా ఇంగ సాలుగాని ఏమ్మే తెలిదా ఏమింగా
ఆ
మే తేలేద ఇంకా
లేదా మేతనా అదే మేత వేయడానికి పోవాలా ఇప్పుడు మేత వెయ్యాలి ఇంకా ఆ టీ తాగేసి ద్దమనీ టీ తాగిఇంగట్లే మ్యాగినో ఏదోకటిట్పోతే
బయటనా పీజీ నా
బయటే పేజీలో టీ కాన్ చలేదు ఈరోజు
ఉ మ్యాగీ దేంట్లో చేస్తారు
వాళ్ళే అ మాకు ఎదురుగా అది వాళ్ళ క్రిస్పి అని చూసే ఉంది కదా ఆ రోజు మీరు కూడా వచ్చారు కదా
ఆ మీరు చేసుకోరా బయట తింటారా
ఆ మాకు ఇక్కడ నోట్ అల్లోడ్ ఎనీ ఎలక్ట్రానిక్ ఐటెమ్స్
అయినా మెయింటైన్ చేయాల అట్లా
క వద్దు దొంగలున్నారు చెప్పడానికి పుల్ల కూర్చింది కూడా చెప్తా ఉన్నారు కిన్నామెకి
ఆ
ఎక్కెర్ చిద్దాంలేని చాలా ట్రై చేశారు కానీ ఫైన్ ఇయర్ కి హాస్టల్స్ ఇవ్వట్ల అన్నీ చూసుకోని వచ్చు అ అప్పుడే ఎవరో చెప్పేస్తున్నారు కావలిక ఇట్లా వేరే హాస్టల్ జరి తాంది చూసుకొనిచ్చినారు అనే దానికి రచ్చ చేసిందామే
ఎవరి ఇష్టం వాళ్లది కదా
ఆ అట్ల ఫ్లో ఉంటది
ఉహు
అ
ఇప్పుడు మరికేల్ కి వచ్చినం
ఆ
ఆయమ్మ కేం వచ్చిందో అంటి
ఏమో ఎవరికి ఏం వచ్చిందొ ఇంక ఏం జెస్తం ఇంకెక్కడ లేదు అని చెప్తు అక్కడే ఉండిపోయింది ఇంకా లేకుంటే అస్సలు ఉండాలని లేదు ఈసారి ఆ అ దయ్యాలు అవి చెప్పాల ఏం తిన్నారు
ఇప్పుడే పెరుగన్నం తిని ఎగ్గు తిన్నా
ఆఫ్టర్నూన్ తినలేద ఏమి పడుకోన్నావా
పడుకోలే వర్క్ ఉండే
పడుకుంటే తిన్రా ఫస్ట్ తినాల
నేను ఈవినింగే తినేది
ఓ ఎందు కట్లా
మార్నింగ్ లేట్గా తింటా
ఆహా అట్లనే గ్యాస్
ఉమ్ ఇంగా రాలేదు నువ్వు రపీయొద్దు
రప్పించడం చెప్పట్లే అదే అట్లనే వస్తుంది అని జేప్తున్నా ఎందుకంటే మనం జేసిన పని అదే గాబట్టి మనకు వచ్చింది
ఉమ్ మంచిదమ్మ
ఏందో రబ్బా ముందు జాగ్రత్తలు జెప్పిన జనాలు అర్థమే జేసుకోరు
ఉమ్
మీరు మదనపల్లికెప్పు మీరు నేటివ్ ప్లేస్ కెప్పుడు యెళ్ళేది అదే మీ కాలేజ్ కి ఎప్పుడు యెళ్ళేది
ఫోర్టీన్ వెళ్తాం ఫిఫ్టీన్ కాలేజ్ మీకి ఫిఫ్టీన్త్ నుంచి కాలేజ్
ఫిఫ్టీన్తా ఫోటీన్త్ అమావాస్య అనుకుంటా
ఏమో కాలేజ్ కు బోతే అదో తలకాయల నొప్పి
ఎందుకు
అంటే మాకి ఇప్పుడు ఇంటర్న్షిప్ పీరియడ్ యాక్చువల్ గా
అ
ఇంకా అందుకనేసి ఇంకా కాలేజ్ లో వాళ్ళు ఏం చెప్పరు గదా ఏం చెప్తారులే అనేసి మేమింగా జాయిన్ అవ్వలేదు
ఉ
సిక్స్ థౌజండ్ కట్టి జాయిన్ అవ్వండి అన్నారు
ఉమ్
జాయిన్ అవ్వల
ఉ ఎందుకు సిక్స్ థౌసండా మళ్ళీ నేను మా వాళ్ళను మీక్ కాలేజ్ లోనే జా జాయిన్ చేపిద్దాంలే అనుకున్నా కానీ మళ్ళీ ఒక ఆలోచించ ఆ
ఫీజ్ ఎక్కువ అంటే
ఆ ముందే ఇప్పుడు ఆలోచిస్తా ఉన్న అంటే గవర్నమెంట్ పడతది గదా గవర్నమెంట్ పడతది గదా
ఇప్పుడు యూనివర్సిటీ అయింది కదా
ఆ అవునవును కరెక్టే మీ బ్యాచ్ నుంచే యూనివర్సిటీ అయింది గదా
ఆ
మీ బ్యాచ్ నుంచే యూనివర్సిటీ అయింది గదా
లేదు మా జూనియర్స్ మాక్ సర్టిఫికెట్ పైన రాదు
అవునా అయ్యయ్యో మీ బ్యాచ్ నుంచి అయింటే బాగుండేది ఉమ్
ఉమ్
ఇ మీ ఫ్రెండ్స్ అంత బావున్నారా ఉమ్ నీకేమి
ఉమ్ మాకేం లేదన్
స ఇంకేమండి
చెప్పాలమ్మా
చెప్పాల మీర్
ఇంకేం లా
ఆంటీ వాళ్ళంత బావున్నారా అంకుల్ కి బావుందా ఇప్పుడు
ఉమ్ బాగుంది
ఓ హ మేం బావున్నము
బావుంటావులే నీకేమి
ఉమ్ పు అన్ అన్ అట్లటప్పుడు ఎందుకడిగినవ్ బాగుంటావన్నప్పుడు బాగున్నవా అని
సాంప్రదాయం
ఆ
సాంప్రదాయం కోసం అడిగిన
ఉండొచ్చా ఉమ్ మంచిదండి మి ఫార్మాలిటీని మెయింటెన్ జేస్ ఉంటయ్
ఉమ్ ఇంకా
ఇంక ఏం లేదండి చెప్పాలి మీరే
ఇంగేం లేదమ్మ
చెప్పండి
ఊ ఇరబోసుకొని పడుకుంటా
ఆ చిక్కు చిక్కు పడిపోయిందండి
హూ చిక్కు చిక్కు పడిపోయిందా
ఊ చిక్కు చిక్కు పడిపోయింది లాగు
అలా లాగుతుంటే నొస్తది ఊ అది సీరం వాడరా
ఊ
సీరం అప్లై చేయిర్రి
అంతే అప్లై చేయాలండి ఏదైనా సీరమ్ మంచిది చూసి మా హెయిర్ కి
ఊ సీరమ్ కూడా వాడతావా మేం అట్లాంటివన్నీ వాడం న్యాచురల్
ఊ మీరు న్యాచురల్ బ్యూటీసే లేండి మాది కూడా అంటే మీ హేర్ కొంచెం సిల్ కుగా ఉంటుంది బానే ఉంటుంది మాది రఫ్ అండ్ టఫ్ అండి
మాదీ అంతే అమ్మ చిక్కు ఎక్కువ పడతాది
మీది బ్యూటీ అండి మీరు
మీరే మూసుకోండి
ఏదో అన్నారండి ఇందాక ఏదో బ్యూటీ అనే వడ్డే ఏదో చాలా బానే విన్పి చింది ఆ వర్డ్ పేరు చెప్పండి
న్యాచురల్ అండి బ్యూటీ గాదు
హా హా న్యాచురల్ బ్యూటీ అనలేదా అండి ఇందాక
న్యాచురల్ అన్నా పక్కన ఆ వర్డేం వాడలే నేను
ఓకే అండి ఓకే అండి అవును లేండి మీరు న్యాచురల్ న్యాచురల్ అయినప్పుడు మొహానికి ఫేరెన్ లవ్లీ పౌడర్ కూడా ఎయకూడదండి
ఊ మరీ ఇంట్లో ఉన్నప్పుడు ఎయ్యమమ్మా బయట
సన్స్
ఊ అదే ఓ ఊరికే కొని పెట్టినా అంతే
సన్ స్క్రీన్ కూడానా అండి సన్స్ ఏదండి
జి పి ఎఫ్ ఫిఫ్టీ ప్లస్ ఆరెంజ్
ఏం బాది ఎస్ పి ఫిఫీ ప్లస్ ఆరంజు
ఆరెంజ్ ఫ్లేవర్ ఆ
ఆహా ఎస్ పి ఫిఫ్టీ యా అండి
ఊ ఫిఫ్టీ ప్లెస్ యే
ఓ ఫిఫ్టీ ప్లస్ ఆ ఓ మీరు ఎప్పుడూ ప్లస్సుల్లో యూజ్ చేస్తారా
ఏస్కొని వస్తారా
నేను ఏం అని అడుగుతున్నాను నేను మా యూస్ చూద్దాం అని ఏందో అండి మీరు నిజాయితీగా ఉందాం అనుకుంటే జనాలు ఉన్నించడు
హుమ్ ఎందుకమ్మం
ఎందండీ మీరు నిజంగా చెప్తా ఉంటే మీరు ఎట్లా మాట్లాడుత తా ఉన్నారు నా మనసు చాలా వెరిగిపోతా ఉంది
ఉమ్
సరే అండి మీరు మొత్తానికి ఇప్పుడు పెరుగు అన్నం తిన్నారా లేదా
తిన్నం
తింటే పర్లేదులేండి
సరే బాయ్
ఆ సరే అండి బాయ్
హు